హాయ్ అండి
బాగుండర మేడం మీరు
బాగున్నానండి మీరు బాగున్నార
ఆ అంతా ఫైన్ అండి అంతా ఇంట్లో వాళ్ళ బాగున్నారా మీవాళ్లు అందరూ
ఉమ్ తిన్నామండి
ఉ రట లేట స్లీప మేడం ఇంగ
పడుకునే టైం అయిపోయిందండి పడుకోవాలి
పడుకున్న టైం అయిపోయింది పడుకోవాలన్నా మేడం ఉ ఏంటి మేడం కర్రీ ఈ రోజు ఏం కుక్ చేశారు మీరు
ఇవాళ మేము ఇది మీకు పన్సకాయ కర్రీ తెలుసు అ
పన్స అ కర్రీ అంటే పన్సకాయ తెలుసు కాని కర్రీ ఇప్పుడు నేను తినలే మేడం మనకు నాన్ వెజ్ ఓన్లీ మనకు వెజ్లు మనం తినం మేడం మేడం మే
ఆ పనిసేకాయ్ కర్రీ జేసుకున్నానండి
అది ఎలా చేస్తారో కొంచెం చెప్తారా మేడం నేను
యాక్చువల్గా నేను జెయ్యలేదండి మా పక్కింటోళ్ళు జేసిస్తే తిన్నాను అ
బం కుకింగ్ ఇట్లా వచ్చా మీకి
ఆ నాకు రాదు అన్న ఎంత కొతు
నైస్ మేడం మంచి ఇక మీకు మేడం కుకింగ్స్ రావా వస్తయిగా మేడమ్ కామన్గా నేర్చుకునే వుంటారు కద మీ మమ్మీ మీ పేరంట్స్ దగర
లేదండి నేను ఇప్పటి వరకు ఎప్పుడు కుక్చ్చేయలేదు అంటే మా మమ్మీ వాళ్ళు చేస్తే నేను తింటా మా మమ్మీ గూడా ఎప్పుడు అంటే కుకింగ్ నేర్చుకోవాలి అని ఏ రోజు నా ఫోర్స్ చెయ్యలేదండి
మీరు బిజీగా ఉంటారా మేడం రోజు డైలీ అంతా మీ లైఫ్ అంతా బిజీగా దా
దాని కాదు వ కాలిగా ఉంటా బట్ పర్లే నే ఉంటానండి ఎక్కువ శాతం బట్టి నేను కుకింగ్ అంత ఇంట్రెస్ట్ చూపియ్యను
అచ మీ పిల్లల్తో గిట్ల మీరు పనులు ఉంటాయి గ పిల్లలుంటె టైం పాస్ వాళ్ళతోన్నయితద మీకి
ఆ లేదండి నేను పొద్దందాక రీల్స్ జూసుకుంటూ ఉంటా
ఊహు ఎంత మంది పిల్లలు గిట్ల మంది మేడం
ఆ లేదండి నాకు మా అన్నయ పిల్లలు ఉన్నారు
ఆహా అవునా మేడం మీకు ఇంకా అన్మారీడేనా మీరు
ఆ అన్మ్యారీడే అండి
మ్మ్ హ్మ్ అచ్చా మీరు ఏం చదువుకుండ్రు మేడం ఆ మేడం. ఆ మేము మ్యారడే మేడం మేం
ఎంతమంది పిల్లలండి
ముగ్గురు మేడం ముగ్గురు అబ్బాయిలే
ముగ్గురు అబ్బాయిలేనా అయ్యో అమ్మాయి లేదాండి అమ్మాయిల్ లే లేరా అండి మీకు
ఆ ఏం చేస్తాం మేడం ముగ్గురు అబ్బాయిలే ఇగ అట్లా దేవుడు అట్లా కలిసిచ్చిండ అంతే ఇగ మ్ ఇంకా వాళ్ళ వాళ్ల పిల్లల్ని కుల్లీ తీస్కపోయ్ మళ్లీ తీస్ కో నోచ్చి మళ్ళీ వాళ్ళు ఇవాళ వస్తేనే జర ఇంట్లో టైం పాస్ అవుతుంది అట్లా పిల్లలు ఉంటే ఆ టైమే టైం అనేది తెలివదు మనకు అలా వాళ్ళతోన్ ఉంటే గాదా అదే సందడి అంత బాగుంటు ఇల్లు మొత్తం కలకలడ్ ఆలు ఇం బయటికి వెళ్ళంటే అంతా బోరు బోరు కోడుతుంది ఇంట్లో ఉన్న వాలందరికి ఇక పిల్లలు ఉంటే తెలుసు కదా తా కోతి కోతి శేష్టాలు చేస్తా ఉంటారు ఇక్కడ ఈ పని టే ఆ పని చెప్తరు ఆ పని వద్దంటే ఈ పని జేయ్ వాడు వోయ్ ఒకడు షూ లేస్ పీకుతడు వీడు వోయ్ వొరే రిమోట్ బట్ కుంటడు వాడు ఒకడు బొమ్మలు అంటడు, వీడు ఒకడు కార్లు అంటడు ఇట్ల అంత ఉంటది, ఆ అదే మే డం అదే చెప్ ప్తున్నాగా ఒకడు రిమోట్ బట్ కుంటడు ఒకడు షూ లేస్ పట్టుకుంటడు ఒకడు బొమ్మలు అం టడు ఒకడు కార్లు అంటడు అంత సతాయిస్తాడు మేడం అసలు ఎందుకు చేస్ కున్నా ఎంత సినిమా అనిపి త్తది మేడం అప్పుడప్పుడు పెళ్ళి ఎందుకా అనిపిత్తాఉంటది పిల్లల్ టార్చర్లు ఇంట్లో టార్చర్లు అది ఇది అం త తలకాయ్ నొప్పి మేడమ్
అయ్యో మిమ్మల్ని బాధ పెట్టి
ఉమ్ మీ మీ పనే మంచిగున్నది మేడం ఎందుకంటే మీకు పెళ్లి కాలే కాబట్టి అంత ఏం తెల్వదు పెళ్ళైన్ తర్వాత్ అ వేరే సినిమా బాగుంటది మేడం హ్మ్మ్ అప్పుడప్పుడు పెళ్ళి అనేది మంచిగా మంచిగా అనిపిస్తది అప్పుడప్పుడు ఎందుకు ఈ అంత తలకాయ నొప్పి
వాళ్ళకి ఆ ఆ హలో కాదు దన్వధ
ఆ అంతేగా మేడం ఏంచేస్తాం
హ్మ్మ్
ఐదు తె మేడం అప్పుడు సినిమా ఆ అయితే తెలుస్తది మామ్ హ్మ్మ్ మీరెంతమంది మేడం మీరు మీ ఓన్ అచ్చా మీ డాడి మీ మమ్మీకి మీరిద్దరా
హ్మ్మ్ నేను మా చెల్లా అ అంతే అండి మా మమ్మీ డాడీ నలుగురం మేము
మీరు నలుగురు నేనా మేడం హ్మ్మ్ మీ బా డాడీ కి మీ మమ్మీకి ఎంతమంది మేడం చెల్లెలు
మా డాడీకి చెల్లెలు ఎవరు లేరండి డాడీకి ఓ అక్క అన్న వాడో వేస్ డు గాడు
అయ్యో ఎందుకు మేడం
హ్మ్మ్ లేదండి వాళ్ళ తమ్ముని పెద్ద పట్టిచ్చుకోడు
ఆహా మీ డాడి మీ డాడీదే అంతే ఇగ వాళది వాళ్ళ బ్రదర్ వాళ్ళ బ్రదర్ అంతేనా
అంతే
అ చ్చ ఊహు హుమ్ మీ మదర్ మేడం మదర్ మదర్ వాళ్ళ ఎంతమంది మేడం అంటే అక్కా చెల్లెళ్ళు
మా మమ్మీ వాళ్ళు ఫోర్ మెంబర్స్ అంతే ఒక అక్కా ఫోర్ మెంబర్స్ ఉంది ఒక అక్కా తమ్ముడు ఒక అన్న మా మమ్మీకి వాళ్ళ అంటే బాగిష్టం
అచ్చా
ఆ మా ఇద్దరికన్నా మా పెద్దమ్మ కొడుకండి ఇంకా భారిశ్రమ
మేడం
మా మాకొక అన్న ఉన్నాడు అనమాట మా మమ్మీకి మా ఇద్దరికన్న అన్నయ్యన్టే త బావిస్తుదండి
ఆహా మీరు ఇద్దరు అని జె ప్పారు కద మేడం మీరు నువ్వు మీ శిష్యు
అంటే మా పెద్ద
మీ పెద్దమ్మకు అబ్బాయా ఏంటండి
నా
ఆ ఏందండి కొంతమందికి ఇష్టం అని అన్నారు ఎవరు మేడం పెద్ద మన ఉ ఏమ్ జేస్తాడు మేడం అబ్బాయ్
ఆ అదేంట మెడికల్ షాప్ ఉందండి మా అన్నయ్ కి
అంటే ఓనా మేడం లేపోతే మామూలుగా అక్కడ పని చేస్తాడా షాప్ లో
ఓనండి మా అన్నయ్య షాప్
ఓకే మేడం ఈ రోజులలో ఈ మెడికల్ షాపులు అంటే చాలా అయిపోయినాయి మేడం మెడికల్ షాపులు మొత్తం సిటీలలో మొత్తం ఎక్కడ గల్లీ గల్లీలు చూసినా ఆటోలు ఆటోలు ఆటోలో వెల్లు
లే లేదన్న నన్నదిద ఏనిక్ ఉంంటు నంద ఇది ఇరుతతే మెడిసిన్స్ కొ
హమ్మ్ ఓకే తొమ్మిది ఫ్యామిలీ పెద్దదనా ఉన్న మేడం మా ఫ్యామిలీ ఇప్పుడు చూస్తే మీ ఫ్యామిలీ కొంచెం పెద్ద ఉన్నాయి కదా మీ మీ ఇప్పుడు మీ
అంది మాది మా మమ్మీ వాళ్ళ సై చనప
ఓకే మేడం ఇ మా సిస్టర్ ఉన్నాని చెప్పారు కద స్టార్టింగ్లో ఏం చేస్తారు మేడం సిస్టర్ గారు క అమ్మాయిలు క కాాల ఎత్తుగడ ఉంది మేడమ్ ఇప్పుడుచ్చీ రోజులల్లోలో
ఈ కాలం లో అబ్బాయిలు కాలిగా తిరగడం
మ్మ్ అంతేలిండి ఇక ఎవరి లైఫ్ అనేది ది వాళ్ళ ది అట్లా పోతూనే ఉంటది ఏది కావాల్సిందో అది అయితేనే ఉంటది ఏం ఏం చేస్తారు మేడం మన
ఏం బి ఏ కంప్లీట్ ఎస్ ఎం బి ఏ
చ్చ ఓకే ఓకే ఆఫ్టర్ డిగ్ర్రి ఓకే మేడం ఆ
ప పోస్ట్ గ్రాజుయేషన్
హ్మ్ హు మీరు మీర మీ మీరేం చదువుకున్నారు
నేనా ఇంటర్ తోనే ఆపేసా
మ్మ్ మంచిది మేడం ఈ రజుల చదువుపున్న కూడా గంతే సదికునే వేస్ టే సరిపోయిన వేస్ట్ అన్ని ఒకటే మరి మ్యారేజ్ గురించి ఏం ప్లానింగ్ ఉంది మేడంమ్ ఏము పెళ్ళి చేసుకుని అంటున్నారు కద ఇంకా ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో కూడా ఇంకా పెళ్ళి కాకుండా ఇలా ఉన్నారు మేడం మీరు. మ్మ్యాచ్స్ చూస్తున్నారా మమ్మీ డాడీ
ఆల్ రెడీ మ్యాచ్ ఫి క్స్ అయ్యింది
ఓకే మేడం ఎందుకంటే నెక్స్ట్ ఇంక సిస్టర్ కూడా ఉంది కదా ఆమె అమ్మాయి కూడా ఉందిగా ఊమ్ ఊహూ ఇంకా ఏంటి మేడం నైట్ టైం లో మీరు ఎలా కడుపుతారు ఐ మీన్ రీడింగ్ బుక్స్ కానీ ఏదైనా ఇప్పుడు ఈ సోషల్ మీడియా బాగా ఎక్కువైనాయి ఇన్స్టాగ్రామ్ లని అవ్వని ఇవ్వని
ఇన్స్టాగ్రామ్ పెద్దగా చూడను
అయ్యో ఎందుకు మేడం ఈ రోజులల్లో అసలు ఫోన్ లేనిది ఎవరు ఉండరు కదా
మామూలే అండి కాని నాకు ఇన్స్టగ్రామ్ పగద్దగా నచ్చదు
ఉమ్ నా అదేలేండి ఫోన్ వాడినా కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా ఈ మధ్యలో చెవి పోటు అని ఏ రో పోవాల ఊ ఊహూ ఇంట్లో చిన్న పిల్లలు గిట్లా ఉన్నారా మేడం మీ బ్రదర్ గాని వాళ్ళ ఎవరిదన్నా ఇంట్లో మీ చుట్టాలు ఉంచుతారుగా రిలేషన్స్ వాళ్ళకి బోలే పిల్లలు గిట్లా ఉన్నారా
మా ఇంట్లో అర్జున్ ఒక బాబు ఉంటాడా
మీరు తిరుక్కో ల మేడం
కాదండి హిందువుసే అబ్బయిని నిక్ నేమ్ వంచు కాదండి మ్మ మా అన్నయ్యకి ఇష్టమైన అబ్బాయి
ఎవరు ఎవరు ఎవరు అబ్బాయి అజు అంటే ఎట్లా మీ మ మ్మీ వాళ్ళ మనువడు కదా అంటే మీకు ఒక కుడుకుఅమతాడు అంట ఎట్లా మేడం మగ్గం వలనే అసలు ఎవరు అబ్బాయి అని ఏదోఅనుకున్నా సారీ హూ
అంటే ఇంగా సరే అన్న ఉంటా
ఓకే మేడం హేవే నైస్ గుడ్ నైట్